హలో
ఆ ఏం చేస్తున్నారు
ఏమి లేదు కాళీగ కూర్చున్న బయట
తిన్నా నా మరి
తినాలి మళ్ళ
మార్నింగ్ తిన్నార
మార్నింగ్ తిన్న
నేను ఏం చేస్తున్నా నేను కాళీగానే ఉంటున్నా
మళ్ళా ఆకలి అయితుంది ఎందుకో టైం అయిందా అప్పుడే టైం అయింది అందుకే ఆకలి అవుతుంది మళ్ళా
టైమ్ అయింది టైమ్ ఉందు గా ఉంటే టైమ్ అవుతుంది
మ్మ్ ఖాళీగా ఉంటే ఆకలి అయితాది నాకు
టైం ఎంత అవుతుంది లేవన్ అవుతుంది
అవ్ ఖాళీగా ఉంటానే ఆకలి అయితాంది
లెవెన్ వరకు ఆకలి కాకుండా ఉంటావా
పొద్దున్నే తిన్నా మళ్ళా నేను తొమ్మిందింటికే
తొమ్మిది ఇం టికనా ఏ అక్కడ ప్లేట్ ఉంది అది నీదేనా ఎందుకు దినల మరి తొమ్మిది గంటలకే
ఆ
అంత పొద్దునే తిన్నావు కదా మళ్ళ వెంటనే ఎందుకు ఆకలి అవుతుంది. ఎందుకు సరిగ్గా తినలేదా మరి తిన్నప్పుడు
తిన్నాగాని ఎందుకొ ఇగ ఇప్పుడు తినబుద్ధి కాలే ప్రతి ఇప్పుడేమో ఆకలి అవుతుంది గాయ్స్ దగ్గర ఉన్నావా?
ఆ గాయ్స్ దగ్గరే ఉన్నా నేను.
అవునా ఇక్కడ మొత్తం బయట ఎండ కొడుతుంది, ఎక్కడైనా కూర్చుందాం అంటే.
ఫుల్ ఎండ కొడుతుంది ఇక్కడ కూడా ఎండకి ఎట్లా చెట్ల అన్నీ కొట్టేసిరు కదా బా నేను
అవును నీకు పుదీనా పచ్చడి చేయచ్చా
చేయొచ్చు
పళ్లిలతోటి
చేయచ్చు
ఇంటి ముందు ఉన్నది అంతా తీసేద్దామా అయినా మీకు మిక్సీ ఉందా
ఉంది కానీ మిక్సీలో బాగోదు
అవునా
అది పుదీనా వెంటనే మెత్తగా అవుతాది రోట్లొ
అవునా తింటావా మరి ఇందంతా తింటే నువ్వు ఉడ్చిపెడతావ
ఆ తెంపు తెంపితే అందులో ఎండుమిరపకాయలు వేయాలి ఎండుమిరపకాయలు వేసి చేస్తే బాగుంటది
ఎండు మిరపకాయలు, పల్లీలు
ఆ పల్లీలు ఎండుమిర్చి వేసి చేస్తే బాగుంటాయి తినడానికి కూడా ఇక కర్రీ లేనప్పుడు ఎప్పుడు ఎప్పుడు
ఎండాకాలం పుదీనా వాటర్‌ లో వేసుకొని తాగుత
ఉమ్ పుదినా వాటర్‌ లో వేసుకొని తాగుతారు నిమ్మరసంలో
ఈ లెఫ్ట్ సైడ్ చెవ్వు బాగా నొప్పి లేస్తుంది ఎందుకో
ఎందుకు ఏమైంది
ఏ మొన్న వాటర్ పోయినట్టున్నాయి మబ్బు మబ్బు అనిపించింది రెండు రోజులు మళ్ళీ ఇప్పుడు అబ్బా నొప్పొచ్చింది అంటే పెద్దగా కాదు లైట్‌గా నొప్పి లేస్తుంది.
హాస్పిటల్కి వెళ్తే ఒకసారి చెక్ చేపిచ్చుకోవాలి అందులో లైట్ వేసి అది తీసేసుకోవాలి నువ్వు తీసేయమంటే తీసేయవు క్లీన్ చేయవు
లే నాకు భయం అయితది నాకు అట్లా చేసుకుని ఇద్దరు చెవిలో బొక్కలు పెట్టుకున్నారు ఇప్పుడూ అజయ్ వాళ్ళ చెల్లె కూడా బొక్క పడ్డది, చెవుల ఆపరేషన్ చేయాలంటా
అన్న ఉన్నాడా పోయిండా
ఉండరుగా సార్ ఊ
అది అన్నకి కాల్ చేస్తా అన్నావ్ చేసినావా
చేయలేగా ఇప్పుడు చేద్దామా అని చూస్తున్నా
స అమ్మని నాకు చేసినావా అయిపోయిందా ఏమన్నాడు ఎప్పుడు రమ్మన్నాడు మరి
ఆ ఆయన అయిపోయింది ఈవనా మళ్ళీ ఫోన్ చేసి అక్కకి మరి ఆ పని ఏమైంది? ఆ రాడ్లు
అన్న వస్తా అన అన్నాడు కదా
ఎక్కడికి
ఇక్కడికి ఇంటికే వస్తా అని అన్నాడు కదా
ఎందుకు
ఏమో ఊరికే నేను నాన్నను చూసిపోవడానికి వస్తా అని చెప్ప అన్నారు
అవునా వస్తది కావచ్చు
నీకు చెప్పలేదు
చెప్తా ఇగ కందుల
ఎన్ని రెండా ఇసు రాలు కదా మరి వాటిని
ఉంద మీకీ ఇసుర్ రాజ ఇసురు కొత్తావ
సరే అవుతుంది
లేదా
ఉంది
ఇసురుకొత్తవా మరి
అ వేయించాలి కదా వేయించతే ఇసురుకు రావచ్చు
ఏం చేసారు కదా ఇగా
దేంట్లో ఏంచాలీ నేను ఏంచితే ఊకుంట వా అమ్మా అట్ట కాదు ఇట్ట అంటది ఇట్ట కాదు అట్టా అంటది ఏం చేసిందానుక పప్పుయలేదు నంటే
ఇప్పుడు తీసుకొస్తుంది ఇప్పుడు వస్తుంది కదా వచ్చినప్పుడు ఏం పావని చెప్ప చెప్పి పోయేటప్పుడు తీసుకెళ్ళి తీసుకేళ్ళి
అవును ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కదా ఇసురాయీ తీసుకోవచ్చు ఇక్కడ వేస్తే ఇక్కడే ఇసురుకోవచ్చు కదా
ఎవరి ఇంటి దగ్గర
పంది పోరాలు ఇంటి కాడ ఉందిగా
అవునా
ఉంది వాళ్ళ ఇంటి దగ్గర ఇసురాయీ ఉంది
మాకు కూడా ఉండే అది ఏమైందో ఏకత్తో అరిగినట్టు మధ్యలో పుల్లు ఉంటది చూసినవా అది అరిగినట్టుది ఎక్కన్నా ఎక్కడనా వేసిళ్లు అంతే ఎటు పోయిందో ఏమో
పుల్ల ఎట్లా అరుగుతుది పులు అరగదు కదా
సంవత్సర సంవసరాలు వాడితే అరుగుతాది
అసలు ఆ పుల్ల అరగదు
ఎవరు చెప్పిండ్లు
అరగదు పుల్ల
రాళ్ళతో ఇరుగుతాయి
ఆ అరిగిపోయి ఇరుగుత
ఎవరికని ఇయ్యాకపోతే అరగదు ఎవరికని ఇస్తే అరుగుత చాలా మంది తక్కువ ఉంటాయి ఇసురాళ్ళు ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటాయి చాలా రేర్ అక్కక్కడ కనబాడుతున్నయి ఎవరిఎవరి దగ్గరన్న రమ్మన్నా కూడా రావట్లేరు కదా
డాటా ఆన్ చేసేసి నువ్వు కరెంట్ పోయింది
డాటా ఆనేలోనే ఉన్నది నాది
ఊ కరెంట్ పోయింది మరి ఒకవేళ వాయిస్ ఇంటె
లేదు నేను డాటన అని చేసిన సపరేటు సరే సర యూజ్ చేసేసరిగా
అక్కడ కుక్కలు ఉన్నాయా మీ ఇంటి సైడ్
ఉన్నాయ్ కావాలన మీకు
మ్ మా ఇంటి దగ్గర ఉండే కుక్క చన్పోయింది దాన్ని ఎవరో చంపేసిన్రు పాపం
ఇప్పుడు గుడా ఉన్నయటగా రెండు కుక్కలు ఒకటి ఎర్రది ఇంకోట్ నల్లది
ఎర్రనే నల్లది ఎక్కడ్డి
రొండు అంటాన్లు
ఎవరన్నర్ నీతోటి
ఎవరో అన్నర్ గుర్తు లేద్ మీ ఇంట్లనే అంతేగా
ఆ నల్లది మొన్న మీ ఇంటికాంచే మా ఇంటిక్ వచ్చింది ఇయాళ మళ్ళ మీ ఇంటికొచ్చింది కదా పన్లేదు మా ఇంటి కాడ పనైయిపోయింద అని చెప్పి
కావచ్చు మరి
వాయిస్ ఇంటె ఎవరికి కుక్కాకి ఏం పని ఉంటది ఏం పని ఉండవు పాపం అనవసరంగా దాన్ని చంపేశిర్రూ
హు చెప్పండి
ఇక్కడా నిన్నా ఇట్ సైడ్ మా సైడ్ ఇది ఉంటది చూడు మొక్కజొన్న షేను అ వాటికి ఇట్ల కోతులు వస్ స్తున్నయి అని చెప్పి అది కడ్తారు కదా చుట్ టో ఏంటిదది
పెన్సింగ్
ఆ ఫెన్సింగ్కి ఇట్లా కరెంట్ షాక్ బెట్టిరంట షాక్ బెడ్తే పాపం మూడు కోతులు చచ్చిపోయినయంట
కరెంట్ షాక్ గొట్రురుగా జస్ట్ అది ఎర్త్ పెడ్తరు జన్మంటది అంతే
మూడు కోతులు చచ్చిపోయినయి అంట
ఆ మరి ఏం చేత్తరు పాపం అంటే
పాపం అంటే అంటే అట్లా చంపుతరా
వాళ్ళు చంపలేదు అవి సచ్చినయి అంతే కోతులు మాముల్గా పీకినయి మనుషులను బీకినయి ఏడికయి బీకినాయి మరి మనుషులు పాపం కదా
ఎవర్ని బీకినయ్
ఎంతమందిని బీకలేదు
మీ సైడే ఎవర్నన్న బీకినయా
శేఖర్నా
ఎప్పుడు
ఓ అది ము మూడ్ సంవత్సర అయిత నాలుగయితాందో
కోతులు బీకినయా
ఆ వీప్ మీద గొరికితే వామ్మో మామూలుగా అచ్చలు పడ్లే ఆనికి
మొన్న అక్కడ గుడా మా దగ్గర గుడా ఒక ముస్లమ్మని ఇట్లా కింద పడేసి బీకినయి తొడని బీకినయి
అవునా ఇది మాయవల్ల అమ్మకి
హహ ఎవరు?
మ జన్ మ
కానీ అసలు మస్తు దారుణంగా తయార్ అయితూనై కోతులు, ఆ కోతులు కరిస్తే కూడా కుక్క కరిస్తే వేసిన ఇంజక్షన్స్ వేసుకుంటారుంట కదా.
ఆ ఆనిమల్స్ కన్నిటిక ఒకటి వేస్తారు ఇండియాలో అంతే మరి ఇండియాలో ఒకటే ఇంజెక్షన్త్రం వాడతారు సపరేట్ ఇంజెక్షన్స్ ఉండాయ్
ఏ నక్ తెలియదు గాని మొన్న ఎవరో అన్నారు, ఇట్లా మీ చిన్నమ్మ కూడా కుక్క కరిసిందింత కదా ముక్కు మీద్
అ అంట
కుక్క కార్చినక ఏం చేసింది అంట మరి
చుత్తాన్న అట్ల సరదాగా ఏమైతుంది ఏం కథ ఎంతవరకు గడ్తది అది కరవగలదా కర్వలేదా అని
గట్ల ఎట్ల చూస్తరు అది ఇంకా నా ముక్కుక్ కరిసింది కానీ అది దాని పన్ను ఒకవేళ కన్ను గుడ్డు గుచ్చుకుంటే
పోదు యేలు పోయినట్టు కన్ను పోతది
పాపం కదా అట్ల ఎట్లా ఆ కుక్కను ఇం ఒకరిని కరిచినప్పుడుే చంపేది ఉండే
స అదే నాకు ఫోన్ వస్తుంది మళ్ళీ చెయ్